హలో
హలో
ఏం చేస్తున్నావ్
ఏం లే వట్టిగానే ఉన్నా
అవునా ఏం లేదు నేను జస్ట్ ఇప్పుడే ఇట్లా టీవీ ఆన్ చేసి వార్తలు చూసి టే ఈ ఏడాది సాధారణ వర్షాల కంటే చాలా ఎక్కువనే అని చెప్తున్నారు వాతావరణం చూస్తుంటే కూడా ప్పు అలాగ అనిపిస్తుంది ఏమంటావ్
మనలాంటి వాళ్ళక అయితే వర్షం పడితే మంచిగా అనిపిస్తుంది అని రైతులకు బాగా కష్టం కదా
అవునవును నిజం చెప్పావు వర్షం పడకపోయిన ఒక కష్టమే మరియక్క వడ్డ మద సమస్యనే అసలు ఈ సీజన్ మొదట్లోనే విత్తనాల ఎరువుల కొరతతో వాళ్ళు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు కల్తీ విత్తనాల వల్ల చాలా మంది నష్టపోతుంటారు
ఆవును
హలో
అవును అంటున్నా
హలో
హలో
హలో
అదొక పెద్ద దారుణం అంత కష్టపడి అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే తీర ముల్కలు రానప్పుడు రైతు పడే ఆవేదన వర్ణనాతీతం మళ్ళా దానికి తోడు పంట చేతికి వచ్చే టైంలో అయితే వర్షాలు పడ్డానికి పంట మొత్తం నీళ్ళలో మునిగిపోతది
అవునవును నేను నిన్ననే పేపర్లో చూశాను గాలి వానలకి వరి పంట మొత్తం నిలవలి పోయిందంట చాలా నీళ నీళ్ళలో మునిగిపోయిన పంట వల్ల పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదు చేతికి వచ్చిన ముద్ద నోటికి అందకుండా పోవడం అంటే ఇదేనేమో
వర్ష ఈ వాతావరణం ఎప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఒకసారి వర్షాలు ఎక్కువ పడితే ఒకసారి తక్కువ పడితే అతి వృష్టి అంటారు అనావృష్టి అంటారు ఏం అర్థం కాదు సరే అంత కష్టపడి రైతు పంట వం పండించిన కూడా మళ్ళీ దాన్ని నమ్ముకుందాం అని మ మార్కెట్ యార్డులకు తీసుకపోతే అక్కడ ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది
కరెక్ట్ పైన చెప్పినావు ఆ మార్కెట్ యార్డుల్లో సరైన రో షెడ్లు ఉండవు ఓపెన్ ఏరియాలో ధాన్యం బలించడం వల్ల హఠాత్గా వర్షం వస్తే ఆ కష్టం అంతా తడిసి ముద్దయిపోతుంది ఆ తర్శణదానాన్ని కొలుగోదాలో తక్కువ ధరకే అడుగుతారు మళ్ల
అవును అంటే తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి క్వింటాల్ కి ఘోరంగా రేట్లు తగ్గిస్తారు ఒకటేసారి ఇక రైతు అంతా కష్టపడి పండించడం పట్టు పంటకు పంటకు ఒకటేసారి అంత రేట్లు తగ్గిస్తే ఆ రైతులు ఎంత బాధపడతారు అస అ
అవునవును అలాగే మన దేశంలో వ్యవసాయం అనేది ఒక జూదంల మారిపోయింది కదా పెట్టిన పెట్టుబడి పెట్ట దానికి అప్పులు చేయాలి అప్పులు చేయాలి అంటే ప్రకృతి కరుణించాలి. మార్కెట్ లో మంచి ధర దొరకాలి ఇందులో ఏ ఒక్కటి తేడా కొట్టినా కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది
నిజమే అందుకే ఈ మధ్య మస్ మంది రైతుల పిల్లలు కూడా వ్యవసాయం వైపు వస్తలేరు కదా ఏదో ఒక జాబ్ చూసుకుంటున్నారు గానీ ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డ కూడా వాళ్ళకి ఏం గుర్తింపు ఉండదు. అట్లా అని డబ్బులు కూడా రావు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు
అవును కానీ దేశానికి వెన్నెముక అలాంటి రైతులే వ్యవసాయం ఆపేస్తే రాబోయే రోజుల్ తిండికి ఎంత కష్టం వస్తుందో అని ఆలోచిస్తేనే భయమేస్తుంది ప్రభుత్వం కూడా పంటల బీమా పథకాలను మరింత సులభతరం చేసి నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి కొంచెం ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ఉంటది.
అవును సాంకేతికతను ఉపయోగించి ముందే వాతావరణం ఎట్లుంటదని రైతులకు కొంచెం ఇన్ఫర్మేషన్ గట్ట పంపించి ఈ వాళ్ళ ఆధునిక నిల్వ కేంద్రాలు అంటే వాళ్ళ పంటను దాచుకోవడానికి ప్లేసెస్ ఇస్తే అవి మంచిగా ఉంటా అప్పుడేతేనా రైతుల మనం
కరెక్టే చెప్పినవ్ మనమేమో ఐ ఇక్కడ రూమ్ లో కూర్చొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తాం కాని అక్కడ పొలాల్లో రైతులు పడే ఆ ఆవే దాన ఊహించకుంటేనే చలి పుట్టిస్తుంది.
నిజమే నేను ఈరోజు పొద్దుగాల పేపర్ లా ఒక హెల్ప్ లైన్ నెంబర్ చూసినా రైతులకు సంబం సంబంధించింది మనకు తెలిసిన రైతులకు అవి పంపిద్దాం వాళ్ళకి ఏమన్నా పనికొస్తాదేమో మరి
ఆ మంచి ఆలోచన అలాగే జెద్దాం గాని ఇందాక నువ్వు నిల్వ కేంద్రాల గురించి అన్న అవధ దాని వల్ల రైతులకు చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది గాని చాలా గ్రామాలు ఇప్పటి పంట చేతికి వచ్చిన వెంటనే అమ్ముకోవడం ద్వారా రైతులు కూడా చాలా తక్కువ ధరకు వస్ అప్
నిజమే అదే ఒకవేళ మంచిగా పంటను దాచిపెట్టుకోవడానికి వాళ్ళకి ప్లేస్ ఉందనుకో మార్కెట్ లో పంటకు మంచి రేట్ వచ్చాక వీటిని దాసుకోవచ్చు. మళ్ళీ వర్షాల పడ్డప్పుడు కూడా పంట తడవకుండా ఉంటది. దీని వల్ల ఈ మధ్యలో ఉండేటోల్ల బాధ కూడా చాలా వరకు దప్పుతది
వలస వెళ్ల కథ అసలైన రైతులకు చాలా లాభం వస్తుంది. రైతులకు కూడా చాలా తక్కువ లాభం వస్తుంది. ఆ కొన్ని వినియోగదారుడుకేమో ఎక్కువ భారం పడుతుంది మధ్యలోండే ఈ దళారులకేమో ఆ మనుషులు లాభ పడిపోతు
నిజమే మల్ల ఈ వర్షాల వల్ల ఇంకా పెద్ద ప్రాబ్లం ఏందంటే ఈ మన ఊళ్లలో రోడ్లు ఏమో సక్కగా ఉండయి. పొలాల నుండి మార్కెట్ లో పంటను తీసుకుపోయేటప్పుడు ఈ ట్రాక్టర్లు లారీలు వెల్లుడు మస్తు ఇబ్బంది అయిపోతు ఒకవేళ బురద రాగేట్ ట ఏమన్నా ట్రాక్టర్ అనే ఏమైనా ఇరుక్కుపోయినాయి అంటే రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి.
అబ్బా అవును ఈ రవాణా ఆలస్యం అయితే కూరగాయలు పం లాంటి త్వరగా పాడైపోయే పంటలు దారిలోనే పాడైపోతాయి ఒక్కరోజు లేటయినా ఆ రైతులకు వేలల్లో నష్టం వస్తుంది కదా
ఆ అంతే కదా అందుకే రైతులకి ఇట్లా మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకుంటే మంచిదన్నట్టు ఈ మధ్య కాలంలో కొంతమంది ఈ మంచి మంచోళ్ళు ఏ యువకులందరూ కలిసి సాఫ్ట్వేర్ జాబ్లు ఈ ప్రైవేట్ జాబ్లు అన్నీ వదిలేసి మరి ఇంటికొచ్చి వ్యవసాయం చేస్తున్నారు ఇదే ఆధునిక ఫార్మింగ్ వ్యవసాయం అంటారు కదా అది జెస్తున్నాడు. వాళ్ళు వచ్చి డ్రోన్ టెక్నాలజీ మళ్ళీ ఏంటి ఏంటో వాడుతున్నారు. అయి చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది.
అవును నేను కూడా చూశాను డ్రోన్స్ ద్వారా ఎరువులు తల్లడం ద్వారా అల్ల సమయం స్రమ రెండు అద అవుతున్నాయి కదా పై వర్షాకాలంలో నీళ్ళ మొత్తం బురదగా ఉన్నప్పుడు ఆ పొల లోకి డైరెక్ట్ లేకుండా స్పయి చేయచ్చు ఇలాంటి టెక్నాలజీ సామాన్య రైతులకు కూడా తక్కువ ధరలో అందుబాటులో గ్రామాది
ఖచ్చితంగా సాంకేతికత మారినప్పుడే కదా వ్యవసాయం అనేది లాభసటిగా మారుతుంది ఏదేమైనా ఈ సంవత్సరం అయినా ప్రకృతి కొంచెం మంచిగా రైతులకు కర్ణించి పంటలు పండి అలెంత ధర కోరుకుంటె అంత రావాలని ఆశీద్దాం
అవును అన్న ధాత సుఖిబావ అన్నారు కదా పెద్దలు వాళ్ళు బాగుంటేనే దేశం కూడా బాగుంటుంది సరే ఇందాకేదో హెల్ప్ నెంబర్స్ అన్నావు కదా ఆ డీటెయిల్స్ కొంచం నాకు వాట్సాప్ చేయి నేను కూడా నా గ్రూపులో షేర్ చేస్
హ్మ్ సరే ఇప్పుడే పంపిస్తా చూసుకో మరి
నీతో మాట్లాడుతూనే ఉన్నా ఇటు వాతావరణం మొత్తం చేంజ్ అయింది తెలుసా మొత్తం నల్లగా చీకటి మాబులు కప్పేసి
ఆ ఇట్సైడ్ కూడా ఆల్మోస్ట్ అట్లనే అయిందానుకో ఆ పొద్దునుండేమో గోరంగాయండా కొట్టింది మస్తు ఉడకపోసింది ఇప్పుడయితే చల్లగా గాలోస్తుంది నాక్తెల్సి ఈసారి వర్షాలు మంచిగా గట్టిగానే పడతాయి అనుకుంటా
అబ్బా అవును ఈ ఎండలకి అల్లాడిపోయాం ఈసారి ఎప్పుడు వర్షాలు పడతాయి అని అయితే వెయ్యి కళ్ళతోని ఎదురు చూస్తున్నాం ఈ చల్లటి గాలి తగులుతుంటే అబాబా ప్రాణం లేచోచినాటు అనిపిస్తుంది తెల్సా
మరి ఎండాలేనా తక్కువ కొట్నాయ ఈసారి ఘోరంగా కొట్నై కానీ వర్షాకాలం వచ్చిందంటే మంచిగానే అన్పితది కానీ ఇంకొక ప్రాబ్లం ఏందంటే ఈ ట్రాఫిక్ బురదా చూస్తే మళ్ళా నచ్చదు
ఆ అది కూడా కరెక్ట్ అనుకో ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా ఆ అవి నీల్ నిల్చిపోవడం వల్ల గంటలు ధరబడి ట్రాఫిక్ ఉండాల్సి వస్తుంది పైగా ఈ సీజన్ లో దోమలు జ్వరాలు ఎక్కువ కూడా రేపొస్తయ్య
దోమలు చాలా ఎక్కువస్తాయ్ అవునవును నిజమే కదా హ్మ్మ్ మట్టి వాసన అయితే ఓకే గాని ఆఫీస్ ఎటైనాపోయి బయటకి మళ్ళ ఇంటికి వద్దామంటే వా వర్షం పడితే స్కూటీ మీద రావడం ఎంత నరకమో నీకేం తెలుసు రెయిన్ కోట్ వేసుకున్నా సరే లోపల బట్టలన్నీ తడిచిపోతాయి పై గ రోడ్ల మీద మోకాలలోతు నీళ్లు
అవును కొన్ని ప్లేస్లలిగా నిల్ నిలిచిపోవడం నిల్ నిలిచిపోతేయి కదా వర్షాకాలంలో లోతటి ప్రాంతాలు దానికి మనం ఏం చేయలేం ఇక ఎందుకంటే ట్రాఫిక్ నిలబతాది ఇగ మా సేఫ్టీ మనం చూసుకోవాలి
అందుకే మేం ఈసారి ముందే జాగ్రత్తపడం దోమల తెరలు అల్అవుట్లు అన్ని తెచ్చిపెట్టుకున్నాం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఉండాలి ఇ రెండ్ మూడ్ నేలైన ఇక బయట తిండి కూడా తినకపోతే మంచిది మూడు నెల్లు
అవునవును ఏదైతే కంపల్సరీ ఇమెయిడ్ మై రోడ్ల సైడ్ దొరికే పానీపూర్లు ఈ చాట్లు ఇవి అస్సలు తినొద్దు వీటి వల్నే కదా ఇన్ఫెక్షన్ ఎక్కువైతది కాకపోతే ఈ వర్షాకాలంలో వేడి వేడిగా సమోసాలు గాని బజ్జీలు గాని ఏస్కోని తింటే ఆ చాయ్ తాగుతుంటే వచ్చే మజాయే వేరు
అబ్బా ఏమన్నా పాయింట్ గుర్తు చేసినావా మా ఇంట్లు ఇప్పుడే మా మమ్మీ గ్యాస్ మీద ఆ చాయ్ పెడుతున్నది ఆ స్మెల్ అయితే ఏడదానక వస్తుంది నువ్వు చెప్పినట్లు వేడివేడి ఇంకేమన్నదింటే మంచిగుండనిపిస్తుంది బజ్జీ లాంటి
ఆహా ఇంతదాకానేమో వర్షము చిరాకు అది ఇది అంటివి ఇప్పుడేమో బజ్ యిలు అది ఇది గుర్తొస్తున్నాయా సరేగాని మీ ఇంట్లో వాషరీ మేమన్న జెస రిపిల్ అని జేశినవా మరి మొన్నేదో లీకేజ్ అదిదన్నవకదా
ఉ చెప్పిచ్చినం ఆల్రెడీ పోయిననేలనే చేపిచ్చినం మొయే పంతకముందు వర్షాల్ పడ్డప్పుడు బాగా ఒకగోడ మొత్తం తేమొచ్చేసినుండే అందుకే ఈసారి అన్ని చేపించినం మరి మీ ఇంట్లో ఓకేనా ఏమైనా ప్రాబ్లమ్లున్నయ
లే మా ఇంట్లేమ్లేదు మా ఇంట్లో అంతా ఓకే కాకపోతే ఇంకా పెద్ద షర్ట్ ఉంటది మా ఇంటి ముంగట ఆ షెట్టి ఆ వైర్లు తాగుతునేయి గట్టిగా మళ్ళ గాలోస్తే వైర్లేడా తెగిపోతయని బయమైతే నే మా ఊళ్ళో సర్పంచిసాబ్కి జెప్పినం వర్కర్ని వంపిస్తాన్నడు వాళ్ళు ఏందని పోయ్ ఒక అద్ధగంట తర్వాతోచ్చి కట్జెషి వడెస్తన్నరు
ఊమ్ ఇజమే యియి వర్షాలకి గాలికి చెట్లు ఇరుగుడు కరెంటు ఓవుడన్ని కామనే గదా అలా వర్షాకాలంలో పవర్ గూడా ఎప్పుడు పోతనే ఉంటది అందుకే ఈ ఛార్జింగ్ అని వేరే వేరే బ్యాకప్ ఏమన్నుంటే చూసుకోవలె
ఉమ్ అవునవును నే అన్నయ నినే చెక్ చేసుకున్నది అంతా బాగుంది ఇదిగో నీతో మాట్లాడుతున్నగని ఇక్కడగత్ ట్టిగ ఉరుములు మెరుపులు వస్తూనే ఉన్నాయి తెలుసా బహుశా ఇంక ఐదు పది నిమిషాలు పెద్ద వర్షం పడేలా ఉంది కరెంట్ గూడా పోయింది వాల్టెజ్ కూడా ఆ అప్పేండౌన్ అయితుంది
అవున అయితే ఫోన్ పక్కన పెట్టేసి ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు ఈ కంప్యూటరు టీవీ ఏమన్నుంటే అన్ని ప్లగ్లు అన్ని పీకేసేయ్ మళ్ళ మెరుపులు వచ్చినయనుకో అన్ని కాలిపోయే ప్రమాదం ఉన్నాయి
ఆ అవును నేను కూడా అదే అనుకుంటున్నా ఇక ప్లగ్గులు తీసి ప్రశాంతంగా కిటికీ పక్కన కూసొని ఇ వర్షాన్ని ఎంజాయ్ జేద్దాం అనుకుంటున్నా నువ్వు కూడా అన్ని తీసేసి
వర్షం తగినక మాట్లాడుకుందం బాయ్
ఉమ్ సరే మంచిది మరి